హలో హాయ్ అండి హలో హలో
హలో హాయ్ అండి
ఆ హలో ఎట్లా ఉన్నారు ఆ వినిపిస్తుంది
ఆ బాగున్నా
ఆ బాగున్నాము మీరు బాగున్నారా
ఆ బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏం లేదు తిన్నారా
ఆ మేము ఆ ఏమంటారు ఆ టిఫిన్ చేసాం
టిఫిన్ చేసిండ్ర
ఉ
ఊ చాయ్ తాగుతారా మీరు
ఓ ఫుల్
ఆ
చాయ్ తాగకుండా మాకు ప్రొద్దున అవ్వదు సాయంత్రం అవ్వదు అవును మీరు తగుతారా
ఆ తాగుతాం
అవునా మరి టిఫిన్ చేసిన తర్వాత తాగుతారా టిఫిన్ చేయక ముందే తాగుతా
చెయ్యక ముందే తగుతాం
ఆ మీ మేము చేసే ముందు ఒకసారి తగుతాం చెయక ముందు ఒకసారి తగుతాం
అవునా రే బాగానే తగుతారు
ఆ అంత స్పెషల్ మాకు అంత ఇష్టం అన్నవాట
ఆ మ్ హు మీరేం కర్రీ చేసిండ్రు ఈరోజు
ఈ రోజు మాది ఆ అలసందకాయ
మ్ మాది టమాటా
అవ్ మీరు టమాటా ఫేవరెటా మీది
ఆ అన్ని నార్మల్ అన్ని సేమే
అన్ని ఫేవరెట్ అన్ని సేమా ఆహా ఏం ఏం చేస్తూ ఓ ఫుల్లు ఓ ఫుల్లు నాన్ వెెజే ఎక్కువ మాకు
ఎక్కువ్
అవును
మ్
లేంది ముద్ద దిగది అంటారు కదా
ఆ హట్ అట్ల
మీరు మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇంట్లో
ఇప్పుడు ఏం లేదు ఒట్టిగానే ఉన్నా
ఒట్టిగనే ఉన్నార ఏమో పిల్లలు పిల్లలు బాగానే సతాయిస్తున్నట్టు ఉన్నారు.
ఆ పిల్లలు అట్లనే ఉంటారు పిల్లలు
అట్లనే ఉంటారు మా పిల్లలు కూడా చిచ్చర పిడుగులు
అవునా
అవును వామ్మో మా పిల్లలని చూస్తే మీరు షాక్ అవుతారు.
ఆహా! ఇప్పుడు లేరా
లేరు స్కూల్
స్కూల్ కెళ్ళిండ్రా
వస్తారిగ వన్ థర్టీ వన్ వన్ వరకు వచ్చేస్తారిగ
మ్మ్ మ్
మరి ఏం చేస్తున్నారు. మీ అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు.
మా అత్తమ్మ వాళ్ళు ఉన్నరు. పని చేస్తున్నారు. మ్ మీ చెట్లు ఉన్నాయా మీ ఇంట్లో చెట్లు ఉన్నాయా
ఫుల్లు చెట్లు చెట్లకేంత మనీ ప్లాంటే ఎక్కువ ఉంది మా ఇంట్లో
అది మంచి ప్లాంట్ అది
ఆ మనీ ప్లాంట్ మంచి ప్లాంటే మనీ ప్లాంటే ఎక్కువ ఉంది మా ఇంట్లో
ఆ
ఆ అవ్వే ఇగ మాకు మనీ ఆ మనీ మనీ వస్తనే
ఆ వస్తానే ఉంటదిగ మ్. హు
మ్ ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు ఆఫ్ ఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది ప్రిపేర్ అయిపోయింద
ఆ అయిపోయింది. మ్ హు
మ్మ్ అదే అదే తిన్నార్ గదా టిఫిన్ చేసారా మరి
ఆ తిన్నాం తిన్నాం. మీ రంజాన్ లో ఏం తీసుకున్నావ్ షాపింగ్ పాప పాప పండుకుంది.
ఆ పాప ఎప్పుడు పోద్దున్దాంకా పడుకొనే ఉంటది నైట్ల్లో మెలుకువగే ఉంటది ఆ పాపలు మాకు తెలిసిన వాళ్ళకి నిన్ననే ఒక పాప పుట్టింది.
అవున
అవును
ఈ సంవత్సరం పాపలు బాగా ఉన్నాయి అందరికి పాపలే పుట్టినయి
అవును అందరికి పాపలు పాపలే ఉన్నారు బేబీ గర్ల్
గర్ల్ ఆ
మరి మీరు మీకు పాప ఇష్టమా బాబు ఇష్ట ఇష్టమా
ఆ ఇద్దరు ఈక్వలే
ఇద్దరు ఇద్దరు ఈక్వలే కానీ మీ పాప బాగా వ
ఆ హుషారు బాగా హుషారు ఉంది చిన్నగా ఉంది గాని బాగా హుషారు ఉంది మీకు ఎన్ ఎం ఎంత మంది పిల్లలు
ఓమ్మా ముగ్గురమ్మా చిచ్చర పడుగులే మొత్తం మొగోళ్ళే ఎందుక దండగా ఉ మొగోళ్ళే ఉన్నారు అడిగేటోళ్ళు ఎవరు లేరు ఇగా
వాళ్ళే అడుగుతారు
వాళ్లు ఏం అడగరు వాళ్ళు ఇప్పుడే వద్దు మేము అడగమంట
అయ్యో అట్లా అయితే ఇబ్బందే ఇగ ఆ మరి హాలిడేస్ లో ఎటు పోతరు
అమ్మ వాళ్ళింటికి ఇప్పుడు కాదు మే లో వెళ్తాం మే లో వెళ్ళి ఒక ఆ నాలుగు రోజుల ట్లా ఒక ఫోర్ డేస్ ఉండి వస్తాం
ఆ హా
మా పెద్ద బాబుకిి ట్యూషన్ లో వేస్తున్నా
ఊ
ఇగా కొంచెం ఈ ఇయర్ కష్టపడితే
ఆ చిన్నప్పుడే మంచిగా ఉండాలి చదువు
చదువుకునే టట్ డ్ ప్రిపేర్ చేస్తే అయిపోతుంది మ్ వెళ్తా ఈ టూ త్రీ డేస్ లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లేదే ఉంది
ఆ హా
మ్ వెళ్ళేసి ఒక టూ డేస్ ఉండి మళ్ళీ రి
ఆ హ
మ్ మా వదిన గూడా పాప పుట్టింది
ఓహో మీ వదినకినా
మ్ ఆ హా ఆమే దగ్ రికి వెళ్తా ఇగా పాపని చూడాలని బాగా కోరి క ఉంది వెళ్ళాలిగా మా బాబు ని గూడా గుర్తు చేస్తున్నారు ఆ ఫార్టీ డేస్ ఉంటది ట్వంటీ ఫస్ట్ ఉంటది రెండు చేస్తారు అంటే లెవెన్ డేసే లెవెన్ డేస్ కొ ఎక్కువ శాతం అయితే లెవెన్ డేస్ దే చేస్త్ స్తారు ఒకవేళ మిస్టేక్ గా ట్వంటీ ఫస్ట్ చ్ ఒకవేళ లెవెన్ డేస్ ది మిస్ అవుతే ట్వంటీ ఫస్ట్ చేస్తరు మళ్ళీ తర్వాత ఫార్టీ డేస్ ది
ఆ ఇగా మొత్తం ఫార్టీ డేస్ కి అయిపోతది
అయి
మ్ మరి షాపింగ్ లో ఏం తీసుకున్నారు రంజాన్ షాపింగ్.
ఓ ఫైవ్ డ్రెసెస్ తీసుకున్నాను నేను.
అమ్మో ఫైవ్ డ్రెస్సెస్.
డెలివేర్ తీసుకున్నా హెవీగా అంటూ ఏం తీసుకోలేదు.
డైలీ వేర్ ఇప్పుడు సమ్మర్ ఉంది కాద మంచిగా ఉంటు.
ఆహ్ ఈ సమ్మర్ ఉంది. మాకు కూడా కొంచెం నాగపూర్ వెళ్లేది ఉంది.
ఆహా.
టూరు అని కాదు మా హస్బెండ్. జాబ్ లో కొంచెం ఫస్ట్ లో ఉంటారన్నమాట ఎప్పుడు.
ఓహో.
అది రాగానే మేమ్ అటు వెళ్ళాలి అది మా మొక్కు.
మొక్కుహ ఏం చేస్తారు మీ సార్.
సా‌ర్ చెప్పుకూడదు వర్క్ అన్న మాట్. ఆఫీస్ లో వర్క్.
ఆహ్ ఆఫీస్ లో వర్క్.
ఉమ్ తనికి కొంచెం కొంచెం తను ఒక రేంజ్ లో చేస్త్. సర్ అనమాట అది చేస్తే మేము వెళ్తాం అక్కడ ప్రతి ఇయర్ మాము.
ఆహా మంచిది.
ఆహ్ ప్రతి ఇయరు వన్ వన్ కేజీ స్వీట్ పెంచుకుంటూ వెళ్తున్నాం.
ఆహ్ వెళ్తారా.
ఉమ్. ఇన్నుంచి జీపు పట్కొని వెళ్తాం.
ఉమ్.
అది. ఇగ ఇప్పుడు నెక్స్ట్ మంత్ వెళ్తాం చాలా. ఫేమస్ అక్కడ. మీరు కూడా వెళ్ళండి ఒకసారి.
ఆహ్ వెళ్తాం మేము కూడా నెక్స్ట్ ఇయర్.
నెక్స్ట్ ఇయర్ వెళ్తారా అవునే. అవునవును నెక్స్ట్ ఇయర్ వరకి. కొంచం ఈ చలికాలంలో వెళ్ళాలి ఎండాకాలంలో వెళ్ళొద్దు పిల్లల్ని పట్టుకొని.
ఆహ్ ఎళ్లొద్దు.
ఉమ్ కొంచెం చలి ఉన్నప్పుడు అంత చలి లేనప్పు.
ఆహ్ వెళ్ళాలి. ఎట్లా ఉన్నాయి ఎండలు అటు బాగానే ఉన్నాయేమో.
మా దిక్కు ఎండలు ఎక్కువున్నాయి. వర్షం ఎక్కువున్నాయి. అన్ని ఎక్కువున్నాయి.
నీకాని.
అవును ఏది తక్కువ కాదు. ఆహ్ మరి మీరేం చేస్తుంటారు.
ఆహ్ ఏంలేదు.
మీ మీ సైడ్ ఎట్లుంది ఎండలు.
ఆహ్ బాగుంది నిన్న కొంచెం మంచిగానే ఉండే గాని ఈ రోజు ఎండ్.
ఆహ్ ఈ రోజు బాగుంది ఇటు కూడా చాలా ఉంది ఎండ ఇక్కడ కూడా.
ఉమ్మ్.
ఉమ్.
ఉమ్మ్.
ఏం చేస్తున్నాడు బాబు ఏం చేస్తున్నాడు.
బాబు ఆడతాండు. ఆహ్ స్కూల్కి ఎల్ ఎల్లే. ఏయ్యాలే ఇంకా ఈ జూన్ లో ఏస్తాం.
ఆహ్ వేయండి వేయండి పిల్లలకి చదువే ఇగా.
ఆ చదివి
మ్మ్ ఎక్కడేస్తారు మరి అంటే మీ దగ్గర సు స్కూల్లోనే మీ అత్తమామొల్ల ఇంటి దగ్గరేనా లేకపోతే వేరేదగ్ దగ్గర ఎక్కడైనా ఉంటారా మీరు పిల్లల్ని మంచిగ చదివిపించాలి
ఆ అట్లే వాళ్ళ భవిష్యత్తు కోసమే
అంతే వాళ్ళ గురించి ఆలోచించాలి పిల్లల గురించి
మ్మ్ అయింద పని మీది
మాది ఆ రైస్ పెట్టాను రైస్ కుక్కర్ లో ఇంగ పిల్లలు వచ్చే టైం తుంది ఇగ ఇంకే టువెలు టువెల్వ్ థర్టీ వరకు వచ్చేస్తరిగా ఆ వాళ్ళు వచ్చి మస్తు కాయ్ కాయ్ చేస్తున్నారు ముగ్గురు పోతారు ముగ్గురు వచ్చిన తర్వాత అంత కాయ్ కాయ్ చేస్తారు ఎంత సైలెంట్గుంటదో అంత మళ్ళా వచ్చిన తర్వాత అంతున్
లొల్లి లొల్లి ఇగ ఇంకా మీకు దాంట్లోనే టైం పాస్ అయిపో అయితది
టైం పాస్ కాదు అమ్మో అదొక నరకం పిల్లల తోని వాళ్ళు ఎప్పుడెప్పుడు స్కూల్ కెళ్తరా ఎప్పుడెప్పుడు అమ్మో అన్నట్టు అనిపిస్
అనిపిస్తది ఆ వాళ్ళు ఇంట్లో లేకుంటే కూల్ ఉంటది
స్కూల్ ఉంటది అమ్మా ఈ మధ్య వాళ్ళు కొంచెం పెద్దగయ్యిర్రు ఎండలోనే తిరుగుతున్నారు అసలు ఇంట్లోకి రామ్మంటే రాస్తలేరు మధ్యానం పడు
ఆ
మొత్తం వాళ్ళు ఇంకా పెద్దగా అయిపోయిర్రు ఇంకా
హ్మ్
హ్మ్
సరే అండి మరి సరే
ఓకే అండి
బాయ్